తన్నను బాగున్నావా
ఏం నిన్నా
మ్మ్ నిన్న ఇరోజా
ఇప్పుడు తెల్లార్ నుంచి ఏం తిన్నావ్
నిన్న ఏం తినం తెల్సా మధ్యానం
అ
ఓకే తెల్లారా నుంచి ఏ తినాల మధ్యాహ్నం అన్నం తిన్నాను
ఏ
హ్మ్ ఇంకా ఎవరో అబ్బాయి మంచిగా టీకర్ట్ టైట్గా వేసుకొని పోతున్నాడు ఎవరు కాండ్ల గిండలు చూపించుకుంటా
అ ఏ రా అగు
కండలు ఉన్న అబ్బాలాకి ఫ్యాన్స్ ఎక్కువ
నాకు నిన్న ఒక అబ్బాయి చెప్పాడు
హ్మ్
ఏమనంటే ఇప్పుడు సి ఏదో చెప్పవు కాదా నువ్వే
హ్మ్
దాచిపెట్టుకుంటే బాగుంటది సం
ఏం లే అబ్బాయిల గురించే
అగానే అబ్బాయిలు కూడా టైట్ వేసుకుంటేం బాగుం
హ్మ్
పోలో షి ను వేసుకుంటావు కదా పోలో టీషర్ట్ అవి బాగుంటాయి
ఇంకంతసేపూ మాట్లాడుంది ఇంట్లో
తెలుసాం మ మ్యాథ్స్ లో ఇది టెన్ మినిట్స్ మాట్లాడాలా మ్యాథ్స్ లో
ఆ ఇద్దరి కోస్థాయి డబ్బులు
అవును
సంతోషమే
నాక్ హండ్రెడ్ నీకు ఎయిటి
అవునా అంత ఓస్థాయ
ఆ
కతా
ఇది ఏంటంటే ఒక్కొక్కసారి ఇందులో టాస్క్ పెడతా ఉంటారు అంటే
అంటే అసలు ఎ ఎవరి నుంచి ఎవరి నుంచి వచ్చింది
ఇది ఒక యాప్ ఈ యాప్ లో వస్తా ఉంటా టాస్క్ లో వస్తా ఉంటాయి అదే
ఇప్పుడు ఈ యాప్ లో మనము హలో పర్మిషన్ ఇచ్చాము ఫోన్ లో మైక్ పర్మిషన్ ఇచ్చాం యాప్ పర్మిషన్ ఇచ్చాం అన్నీ ఇచ్చాం కదా సో ఇప్పుడు ఇలా అంతా ఇచ్చినప్పుడు అది రేపు ఒక రోజు మనం కాల్స్
అలా ఏం విన్నదు నుడిల్ చేసేస్ ఇప్పుడు వినేసి తర్వాత
అంటే టాస్క్ వచ్చినప్పుడే మళ్ళీ అప్పుడు మాత్రమేనా ఇది నీకెవరు చెప్పారు
నేను గంగు అయా చ్చేసాం
ఎప్పుడు
ఎప్పుడో కాలేజీ లో ఉన్నప్పుడు
కాలేజీలో ఉన్నప్పుడా అంటే ఇ యాప్ అర్జెంట్ అయ్యింది
ఈ యాప్ నార్మల్గా ఏం ఉండదు ఇది తెలుగు రా అంటే ఏమి ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదా ఓన్లీ తెలుగు భాష ఓన్లీ తెలుగులోనే ఉంటుంది దీంట్లో అండ్ వాళ్ళకి చిన్న చిన్న టాస్క్ లు ఇస్తారు అంటే ఇంకా ఇంగ్లీష్ లో గాని హిందీలో గాని ఏదైనా సరే కొంతసేపు మాట్లాడాలను లేకపోతే ఏదన్నా చిన్న చిన్న వి నార్మల్ మల్టిపుల్ చాయిస్ క్యషన్స్ ఇచ్చేది
అంటే నేను అనేది ఇప్పుడు వాళ్ళకి డబ్బులు మన డబ్బులు ఇస్తే వాళ్ళకే ఏం వస్
ఏమో నాకేం తెలుసు లో డబ్బులు ఇస్తారు వాళ్ళకి కూడా ఓ ఏమో హౌస్ వైఫ్స్ కి డిజైన్ చేసింది ఇది యాప్
అవునా
మ్మ్
ఆ ఏదో తేడాగా ఉంది నాకు ఏదైనా వాడేటప్పుడు అది అజెండా తెలుసుకుంటా ఉంటాం అన్నమాట దాన్ని దాన్ని బ్యాక్గ్రౌండ్ ఏంది దాని కులము ఏందో గొప్ప అవును ఇప్పుడు ఇది ఎందుకు ఏందనేది తెలియటం అన్నారు
ఇది సథింగ్ అలాగే హోమ్ మేకర్ ఇలాగ ఉంటారు కదా వాళ్ళది వాళ్ళది బట్
ఈ యాప్ లో నుంచి యాప్ లో కాల్ చేసుకునే దానికి బ్యాలెన్స్
ఏమో సర్లేదు నెట్టే
ఫ్రీ ఇప్పుడు నీకు కాల్ ఫోన్ ఏ ఫ్రెండ్ అనే టాస్క్ వచ్చిందా నాక్
చూపిస్తాలే ఆమ్ నువ్ ఇంతకు ముందు ఇన్స్టాల్ ఇప్పుడు ఇంకో నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ నెక్స్ట్ వచ్చే టాస్క్ లో నీకు వస్తాయి ఇప్పుడు నాకు ఆల్రెడీ టాస్క్ వచ్చింది కాబట్టి నాకు ఇది ఈ ఇయర్ లో ఇదే వచ్చింది ఫస్ట్ అంతకుముందు ఇప్పుడు అప్పుడు నేను అన్ఇన్స్టాల్ చేసేసా మల గంగూకి వస్ నన్ చెప్పి గంగు చెప్తే ఇప్పుడు నేను నీకెట్లా ఫోన్ చేశాను గంగు నాకు ఫోన్ చేసి తుంది
ఆహా ఇందుకు ముందు ఇంకా ఏమేం టాస్క్ లు వచ్చాయి
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి చూడు తెలుగులో ఏమంటారు
ఆ
అలాంటివి
అక్కడ ఇది దీని మీద ఎంత సంపాదించారు అయితే మీరు
ఏదో ఐదు వందలు ఏదో అప్పుడప్పుడు అప్ అప్పుడు
అదే ఈది అయిన మొత్ త్తం ఓవరాల్ గా టర్న్ ఓవర్ నువ్వ అయితే ఎంత చేసావ్
దీప్పు ఒక నాలుగు సార్లు చూసే సప్ అనుకో నాలుగు సార్లు నాలుగు ఐదు వందలు అనుకో ఎంత టూ థౌసండ్ అంతే అంత ఆయా అన్ ఇప్పుడు కాదు ఈ సంవత్సరంలో ఇప్ ఇప్పుడే అప్పుడేప్పుడుో కాలేజీ లో ఉన్నప్పుడు
చాలు నాలుగ ఐదు వందలు చేసావు రెండు వేలు చేసి ఉంటావు దీనిపైన ఆ ఓ పర్వాలేదు సో వాడు టాస్క్
అది ఒక మనం అప్పుడు మనం ఉండాలి మనం ఇన్స్టాల్ చేసి ఉండాలి
అ మనం చెక్ చేస్తుండాలి
హ గంగు అయితే ఒక ఒకసారికిె ఒకసారి గంగు ఊ లక్ లావనిందంటే ఓకే సార్ వరుసగా ప్రాజెక్ట్స్ వచ్చేసాయి గంగ టూ డేస్ లో త్రీ థౌజండ్ వచ్చింది తెలుసా నేన అప్పుడు అని చేసేసాం నేను సాగర్
ఆ అభి పర్వాలేవ ఒకటి డౌట్ ఫోన్ ఒకటి తీసుకు కని పనిని ఆండ్రాయిడ్ ఫోను ఇలాంటివి ఏవైనా స అన్నిీ దీంట్లోనే పెట్టుకోవడం మేలు నేనే ఏమనుకుంటున్నా అంటే నేను ఎలాగ మంచి ఫోన్ కొనాలనుకుంటున్నాను సెప్టెంబర్ ఈ సెప్టెంబర్లో ఓే ఒకవేళ జాబ్ స్విచ్ అయితే హ్యాపీలో తీసుకుంటాను
హ
సో
ఎలా తీసుకుంటావా ఈఎంఐ కట్టి అలా తీసుకుంటావా
అంటే ఇప్పుడు ఏదో అంటే ఈఎంఐ మూడు నెలలు ఈఎంఐ ఉంటది కదా నెలకి ఇరవై వేలు అది తీసుకుంటా నా దగ్గర ఎలాగో మంత్లీ ఫిఫ్టీ థౌసండ్ మగిల్తల ఇంకా స దాంట్లో ఒక ఫిఫ్టీ థౌసండ్ంది మమ్మల్లి ఇసా
అసలు మీ మమ్మీ వాళ్ళకి నీకు ఎంత శాలరీ ఉందలు స అదేనా ఇప్పుడు ఇవనా ఇప్పుడు మళ్ళ లక్ష్యకి వస్తే ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్
వాళ్ళకి చెప్పలేదు నెక్స్ట్ ఇయర్ చెప్తా
అప్పుడు న్వు నెలకి ఎంత మిగులుతుంది నువ్వెంత స్కామ్ చేస్తానో నీకు అర్థమవుతుాందిే
నలభై వేలు
మరి ఎందుకు మీ మమ్మీకి ఇచ్చేస్తే మీ మమ్మీ ఏదో
అరవై వేలు నా దగ్గర సేఫ్టీ అమౌంట్ ఉండాలా అగలా ఆగాపోతే అది అంటే నాకని కాదు యాక్చువల్గా నాక ఒక డెబ్బై వేలు డెబ్బై వేలు అవసరం నాకు నాకు ఇప్పుడుూ డెబ్బై వేలు ఒక నాకు ఒక యాభై వేలు అప్పు ఉంటది
నిజా
యాభై యాభై ఆ యాభై ఏళ్ళ దా ఉంటది అనుకో
ఎక్కడంది మీకు యాభై వేల అప్పు
అంటే నాకంటే నా దగ్గర ఏం లేదు ఇప్పుడు మా నాన్న మా బావది అలాగా నేను కొంచెం వాడుకోవడానికి తీసుకొని ఉంటా ఒకసారి ఎప్పుడో సో వాళ్ళ చా రోులులయిందిలే నే ఎన్నో సార్లు తీసుకుంటా ఈ మూడు సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఐదు వేలు పది వేలు అంతా కలిపి
హ
సో యాభై వేలు ఒక సింగిల్ షెడ్ లో లే బసా అంతే ఇంకాం ఇంకా మిగిలిన డబ్బులు నా సెపరేట్ పెట్టుంది
హ మంచించిపనే
సో సేఫ అమౌంట్ ఉన్నా ఇప్పుడు ఏ ఖర్చ అయినా ఏదయినా అయిన ఇంట్లో వాళ్ళని అడుక్కోలేను ప్రతిసారి నాకు ఫోన్ చేసి ఫోన్ పే లో డబ్బులు వేయండి కొంచెం ఏయండి అని అడగలేను కదా సోది
పుష్ప త్రీ కి చెప్పావ్ అయితే
పుష్ప త్రీ ఏ అబ్బలేదు లే వచ్చే సంవత్సరమే చెప్పేస్తా
పుష్ప ఎప్పుడే రిలీజు
ఏమో
వచ్చే సంవత్సరం అంటే ఇంకా ఉంది ఏమోలే మీ మమ్మీ అం అంతా సేవ్ చేసి నీ మమ్మీ ఇల్లు కట్టాలని కదా అంతే కదా
ఇల్లు కట్టుళ్ళు అంత లేదు బొక్క మాకు ఇల్లు కట్టాలంటే చేతిలో ముప్పై ముప్పై లక్షలు ఉండాల ముప్పై లక్షలు మా దగ్గర లేదు సో ఇప్పుడున్న ఏదైతే నాకు తెలీదు మేమైతే నాకు తెలిసి నేను కొంచెం ఎమర్జెన్సీ ఫండ్ ఇప్పుడు ఇదే ఏప్రిల్ అనుకో సో ఇప్పుడు ఏప్రిల్ లో వచ్చే డబ్బులు ఏమి ఎక్స్ట్రా రాదు ఎందుకంటే నేను ఫోర్టీన్ డేస్
హ్మ్ హ్మ్
వర్కింగ్ డేసు ఇరవై రోజులే
హ్మ్
సో అది పక్కన పెడితే మంత్లీకి వేసుకున్నాం అనుకో
హ్మ్
త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అనుకో త్రీ థౌసండ్ త్రీ తౌసండ్ త్రీ హండ్రెడ్ సో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఫోర్టీన్ ఫోర్టీన్త్ నుంచి పని చేస్తా ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఏప్రిల్కి థర్టీ డేసే ఉంటది కదా
హ్మ్ ఆ థర్టీ థర్టీ ఫస్ట్ ఉంటది ఆహా థర్టీ
సిక్స్ టీన్ సెవెన్ టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వం ట్వంటీ వన్ ట్వంటీటూ ట్వంటీత్రీ ట్వంటీఫోర్ ట్వంటీఫైవ్ ట్వంటీసిక్స్ ట్వంటీసెవెన్ ట్వంటీఎయిట్ ట్వంటీనైన్ సో థర్టీ సెవెంటీన్ డేసు సో థర్ట్ టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇంటూ సెవెన్టీన్ ఏసుకో
మ్మ్
అప్పుడు ఎంతొస్తుంది చెప్పు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలా నోర్సు తీసుకోకుండా
హా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడా
త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్
త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇంటూ టెన్ వేసుకో థర్టీ త్రీ థౌసండ్ మ్మ్ ఇంకా సెవెన్ ఇంటూ థర్టీ త్రీ వేసుకో
సెవెన్టీన్ సెవెన్టీన్ అంతేలే నువ్ జెప్ కనే సెవెన్టీన్ సెవెంటీన్ అంటే టెన్ సెవెన్ విడిగా చేస్తున్నావు నువ్ ఓకే కానీ కానీ చేమ్మా బేటా చేయ్ చెయ్యు బేటా చెయ్యాలి
ఒకటి ఒక థర్టీ త్రీ ఎంత ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పైవ్
సరే పది నిమిషాలు దాటేసిం
ఒక టూ మినిట్స్ అని జెప్ ఆ అయిపోయింది